హె
ఏం చేస్తున్నావు
ఏం చేయలేదు ఖాళీగా ఉన్నా నువ్వు
ఆ నేను కూడా అంతే షాప్ లో కూర్చున్నా ఊరికే
ఉహు ఎలా ఉన్నావ్
బాగున్నారా నువ్వు బాగున్నావా
ఊ బావున్న నిన్న న్యూస్ లో సైబర్ క్రైమ్ గురించి ఒక ఒక రిపోర్ట్ చూశాను ప్రతి రోజు ఆన్లైన్ ఫ్రాడ్స్ పెరిగిపోతున్నాయని చెప్పారు
ఊ అవును నేను ఈ మధ్య అవి చాలానే వింటున్నా ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ ఆన్లైన్ బ్యాంకింగ్ అండ్ యూపిఐ యూసేజ్ పెరిగీ నాయి కదా తర్వాత సైబర్ క్రైమ్స్ కూడా ఎక్కువ అయ్యాయి
ఊ కరెక్ట్ ఇంకా సైబర్ క్రైమ్ అంటే ఎగ్జాక్ట్లీ ఏంటి
ఇపుడు కంప్యూటర్ మొబైల్ లేదా ఇంటర్నెట్ యూజ్ చేసి లీగల్ యాక్టివిటీస్ చేయడం దాన్నే ఇంకా సైబర్ క్రైమ్ అంటారు
ఓకే ఏమైనా ఎగ్జాంపుల్ ఉందా
ఆహ ఎగ్జాంపుల్ ఏమైంది ఆ ఎగ్జాంపుల్ వచ్చేసి ఫేక్ ఫేక్ ఫోన్ కాల్స్ ఇంకా ఓటిపి ఫోట్స్ ఫిషింగ్ లింక్స్ ఆన్లైన్ షాపింగ్ క్యామ్ప్స్ గానీ ఫేక్ జాబ్ ఆఫర్స్ హ్యాకింగ్ ఇలాంటివి చాలా ఉన్నాయి
ఉ ఓకే ఇంకా నాకు కూడా ఒకసారి బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నామని చెప్ టి ఓటీపీ అడిగారు
నిజంగానా ఇప్పుడు బ్యాంక్ ఎంప్లాయిస్ ఓటీపీ ఆడగారు అసలు
అప్పుడు నేను కాల్ కట్ చేసేసా అండి
ఆ అది మంచి పని చేసావు
మరి స్కామర్స్ ఎలా మోసం చేస్తున్నారు ఇప్పుడు
అవును వాళ్ళు ఫస్ట్ మన ట్రస్ట్ గెయిన్ చేస్తారు
ఓకే ఎలా అంటావు
ఆ లైక్ బ్యాంక్ ఎంప్లాయి లాగా కానీ పోలీస్ ఆఫీసర్ లాగా ఆ కెరీర్ సర్వీస్ లాగా మాట్లాడతారు
ఓకే చాలా నేచురల్ గా మాట్లాడుతారు అనుకుంటా కదా
హు అవును అందుకే చాలా మంది నమ్ముతారు వాళ్ళని
మరి ఓటీపి ఎందుకు అంత ఇంపార్టెంట్
ఓటిపీ అంటే వన్ టైమ్ పాస్వర్డడ్ కదా
అది చెప్తే ఏమవుతుంది
మన అకౌంట్ నుంచి ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ చేయొచ్చు
అంటే ఓటీపీ మన పాస్వర్డ్ లాగా ట్రీట్ చేయాలి అన్నమాట అయితే
ఉ అవును అలానే చేయాలి
మరి ఫిషింగ్ అంటే ఏంటి
ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేసి ఒరిజినల్ వెబ్సైట్స్ లా చూపిస్తారు వాళ్ళు
అప్పుడు మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తాం కదా
ఉహ్ అవి స్కామర్స్ దగ్గరకి వెళ్ళిపోతాయి అప్పుడు
ఓహో ఓహో అప్పుడు అది చాలా డేంజరస్
ఉ హు అవును
మరి క్యూఆర్ కోడ్ స్కాన్స్ గురించి ఎప్పుడైనా విన్నావా
ఆ ఈ మధ్య ఎక్కువ వింటున్న అది
క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మనీ రిసీవ్ అవుతుందా
కాదు చాలా కేసెస్ లో మనీ డెబిట్ అవ్వచ్చు
అయ్యో చాలా మంది రిసీవ్ అనుకొని స్కాన్ చేస్తారు కదా
హు అవును అది కామన్ మిస్టేక్
మరి ఫేక్ జాబ్ స్కామ్స్ ఎలా ఉంటాయి
వర్క్ ఫర్ హోమ్ అనేసి యాడ్స్ పెడతారు
తర్వాత
ఇంకా రిజిస్ట్రేషన్ ఫీ కట్టమని అడుగుతారు
ఓకే జాబు ఇస్తారా ఇవరా
జాబ్ ఇవ్వరు
ఓకే మనీ అప్పుడు తీసుకొని డిసిపియర్ అవుతార అనుకుంటా కదా
ఉ అదే నేను చేసేది కూడా అదే
ఇంకా స్టూడెంట్స్ ఎక్కువ మోసపోతున్నారా
అవును చాలా వరకు ఫ్రెష్ గ్రాజుయేట్స్ టార్గెట్ అవుతారు
మరి సోషల్ మీడియా రోల్ ఏమి
ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి స్కామ్స్ చేస్తారు
ఒకే ఫేక్ ఇన్వెస్ట్మెంట్ ఆఫర్స్ కూడా వస్తున్నాయి కదా
ఊ చాలా వస్తున్నాయి,
డబల్ మనీ ఇన్ వన్ మంత్ అని మెసేజెస్ కూడా
ఉ అవి చాలా వరకు ఫ్రాడ్ మెసేజెస్ అని చెప్పొచ్చు
మరి పాస్వర్డ్స్ ఎలా ఉండాలి,
స్ట్రాంగ్ గా పెట్టుకోవాలి మనం
స్ట్రాంగ్ పాస్వర్డ్ అంటే ఏమి
అంటే లెటర్స్ నంబర్స్ స్పెషల్ క్యారెక్టర్స్ అన్ని కలిపి ఆ ఎవరు ప్రేమించేలా చే చేయకుండా మనం పెట్టుకోవాలి
ఒకే సేమ్ పాస్ ఇక్కడ అన్ని యాప్స్ కి యూస్ చేయొచ్చా
ఆ సేమ్ పాస్వర్డ్ యూస్ చే చాలా వరకు చేస్కోవడమే బెటరు
ఉహు ఎందుకని అనుకుంటున్నావ్
ఉమ్ ఒక అకౌంట్ హ్యాక్ అయితే మిగతా అకౌంట్స్ కూడా రిస్క్ లో పడతాయి కదా
మరి పబ్లిక్ వైఫై యూజ్ చేయడం సేఫ్ ఆ
ఉ సెన్సిటివ్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ కి అవాయిడ్ చేయడం బెటరు
మరి మొబైల్ యాప్స్ డౌన్లోడ్ చేస్తున్నప్పుడు ఏం జ జాగ్రత్త
అఫిషియల్ యాప్ స్టోర్స్ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేయ్యాలి ఆప్పుడు
అన్నౌన్ ఏపీకే ఫైల్స్ని ఇన్స్టాల్ చేయకూడదా
ఉ అవును బాట్
మరి సైబర్ క్రైమ్స్ ఎందుకు యూజ్ అవుతున్నాయి, ఇంక్రీజ్ అవుతున్నాయి
ఇప్పుడు ఇంటర్నెట్ యూజర్స్ పెరిగారు కదా బాగా
ఇంకా ఏమైనా రీజన్స్ ఉన్నాయా
ఆ అది కాక వేర్నెస్ తక్కువయింది కదా
ఓకే స్కామర్స్ టెక్నాలజీని ఫాస్ట్ గా యూస్ చేస్తున్నారు అయితే
ఉ ఇంకా ఏఐ కూడా మిస్ యూస్ చేస్తున్నారు కదా
ఏఐ ఎలా మిస్ యూస్ చేస్తున్నారు
ఆ ఎ ఎలాగంటే ఫేక్ వాయిస్ కాల్స్ కానీ ఫేక్ వీడియోస్ క్రియేట్ చేయడం అలాంటివి
ఓకే డీప్ ఫేక్ వీడియోస్ కదా
ఉ అవును
ఫ్యూచర్ లో ఇంకా డేంజరస్ అవుతాయా
ఆ అబ్బాయి అవేర్నెస్ లేకపోతే అవ్వచ్చు చాలా మేలు
మరి గ్ర గవర్నమెంట్ ఏం చేస్తుంది
సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు.
అవేర్నెస్ క్యాంపెన్స్ కూడా చేస్తున్నారు కదా.
ఉమ్ అవును
మరి మనం ఫ్రాడ్ కి గురైతే ఏం చేయాలి.
ఇమీడియేట్ గా బ్యాంక్ కి ఇన్ఫమ్ చేయాలి.
ఆ తర్వాత
ఇంకా సైబర్ క్రైమ్ కంప్లైంట్ రిజిస్టర్ చేయాలి.
ఓకే డిలే చేస్తే మనీ రీకవర్ చేయడం కష్టమా.
ఆ చాలా కేసెస్ లో చెప్పొచ్చు.
మరి చిల్డ్రన్స్ని ఆన్లైన్ సేఫ్టీ గురించి ఎడ్యుకేట్ చెయ్యలా.
ఆ తప్పకుండా చేయాలి.
ఓకే అప్పుడు అది పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ కదా.
ఉమ్ అవును
మరి కాలేజెస్లో సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ క్లాసెస్ ఉండాలా.
ఆ చాలా అవసరం అది.
ఓకే ఇంజీనీరింగ్ స్టూడెట్స్కి ఎస్పెషలీ యూస్ఫుల్ ఆ
ఉహ్ ఈఫుల్ గానే ఉంటుంది చాలా వరకు
మరి డిజిటల్ ఇండియా సక్సెస్ అవ్వాలంటే, సైబర్ సెక్యూరిటీ కంపల్సరి కదా.
ఉహ్మ్ ఎగ్జాట్లి.
నేను రీసెంట్లీ ఒక కోవైట్ విన్నాను.
హోనా ఏంటాది.
తంటే థిక్ బిఫోర్ యూ క్లిక్ అంటా.
హు చాలా మంచికునాటే
అంటే ఒక క్లిక్ వల్ల లక్షల రూపాయలు లు లూజ్ అవ్వచ్చు.
ఉమ్ అది అయితే నిజమే.
మరి ఫైనల్గా సైబర్ క్రైమ్ని ఎలా రెడ్యూస్ చేయొచ్చు.
ఉహ్ అవేర్నెస్ క్రియేట్ చేయ్యాలి, ఇంకా స్ట్రాంగ్ కాస్ఫర్ట్స్. ఓ ఓకే పీ షేర్ చేయకుండా ఉండడానికి ఇంకా ఫ్రేక్. రో లింక్స్ ఓపెన్ చేయకపోవడం ఇలా చేసి రెడ్యూస్ చేయచ్చు.
ఓకే ఓకే అంటే కంటిన్యూయస్ ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెంట్ అయితే
ఉఉహ్ కరక్ట్ ఏ
నీను ఈ డిస్కషన్ నుంచి చాలా మంచి లెసన్స్ నేర్చుకున్నా.
ఏంటది
అంటే టెక్నాలజీ స్మార్ట్ గా యూస్ చేయాలి.
మరి
అంటే ట్రస్ చెయ్యే ఉహ్ చేయే ముందు వెరిఫై చేయాలి.
ఉమ్ ఎక్రెన్ కంక్లూషన్ ఇచ్చావో.
ఉ చాలా యూజస్ఫుల్ గా ఉంది డిస్కషన్ నాకు
ఉ నాకు కూడా అలానే అనిపించింది. ప్రతి జనరేషన్ కి సైబర్ సెక్యూరిటీ మేనేజ్ కంపల్సరీగా ఉండాలి కదా.
అవును కదతే ఇంకా నెక్స్ట్ టైమ్ ఏదైనా ఒక టాపిక్ గురించి మాట్లాడుకున్నాం.
ఊ సరయా
అ
ఇంకేంటి మరి
నువ్వే చెపాలి తిన్నావా
ఊ ఇప్పుడు పోయితినల్రా సరే అయితే ఊ బాయ్ ఉ